హలో
హలో హలో
ఉమ్ వినిపిస్తుందా
ఆ అహ్ ఎమి
ఏముంది ఎంలే కార్ తిన్నావా ఏంలే తిన్నావా లేసినా తిన్నా పండుకున్న
టిఫన్ చేసింద
దోశ ఇడ్లీ
ఇడ్లీ ఏంటి కన్ఫ్యూజ్ అవుతునవ్ తిన్నవా అసల్ కి
తిన్న తిన్న ఇడ్లీ తిన్న
ఉమ్ ఉహు మేం గూడా తిన్నాన్నే దోసా లాంటి దోస అహ్ దోసెగానీ ఆ అందరం దో తిన్లే దోస ఆమ్ పెద్దదేమో ఆహ్ నిన్న ఈవినింగ్ దాని కోసం చికెన్ తీసుకొస్తే రెండు పీస్ తిన్నది ఒక సగం దోస తిన్నది పోయింది పాపం పాలు గుడా తాగ్ పియలే ఈరోజు పాలు గూడా తాగలే లేటైతుందని పోయింది చిన్ ఆహ్
ఇద్దర్ని పంపిస్తున్నవా స్కూల్ కి
ఎహ లే ఉంది త్రిష్ ఉంది చి చిన్నదేమో మొద ఆడుతుంది చిన్ ఓయ్ చిన్నదేమో ఆడుతున్నది అదొక దోస తిన్నది ఒక దోస తిన్నది రెండూ దోసలకు సరిపడ చట్నీ తిన్నది
ఉహు కార్ములె
ఉమ్ కొన్ని అప్పల్ తిన్నట్టుంది రీతు రీతు పెద్దదానికి పెట్టలేదు పాపల ఫ్రూట్స్ పెట్టాను యాక్చువల్ గా మా పాప ఉమ్ ఏంటి పొప్పడి పండు తినదు పప్పాయా తినదు
ఉ ఉమ్
అయితే నేను ఏం చేసాను లంచ్ బాక్స్ లో టైమ్ కి స్నాక్స్ బాక్స్ లో పెడితే తినేస్తది. ఏ స్నాక్స్ పెట్టినా తినేస్తది అట్లనె నిన్న గా చిన్న డౌట్ తోటి తింటదో తినదో అని ఒక డౌట్ తోటి వన్ పప్పాయా కట్ జేషి పెట్టిన తినదిలే పట్ కోస్తది లే అనుకున్న కని తినేషింది. కానీ నాకు ఇంకా నమ్మాద్ధియితలే ఎవరన్న తిన్నారా? వాళ్ళ మేడానికి ఇచ్చేషిందా, పడేషిందా, తిన్నదా అని అర్థ గాట్లే కాని రీతూ అబద్ధం చెప్పదు. తిన్న మమ్మీ అని చెప్పింది. అన్నది. బట్ చూడాలి ఈ రోజు కూడా పంపించాను వాటర్మిలన్ పప్పాయి రెండు కల్పి పంపించాను. వాటర్మిలన్ వరకు తింటది హ్ పప్పయి అలానే ఉంచుతాది అని అన్ కుంటున్న ఎందుకంటే అది ఆ ఇవి కివి కూడ తినదు ఒక రోజు కివీ కట్ చేసి పంపిస్తే ఎలా పంపిస్తే అలా సట్ అచ్చింది
ఉహు
ఎలా వంపిస్తే అలా
అన్నదా ఎందుకు పెట్టావ్ మమ్మీ అని
అ నాకు ఇవి ఎందుకు పెడుతున్నావ్ మమ్మీ ఇవి నేన్ తినను అని తెలుసు కదా నీక్ కు అంటుంది తినాలమ్మ ఇవి మంచివి ఇక్కడ తినట్లేవని స్కూల్కి పంపించన్ మీ మేడం కొడుతది తినకపోతే అని అన్నా మా మేడం ఈరోజు రాలే మమ్మీ ఎందుకు రాలేదు అని అంటే ఏమో రాలే వేరే మేడం వచ్చింది అంట నేనేమో తన హోం వర్క్ క్ సైన్ చేస్తది కదా ఆ టిక్ జేసి చూస్తే వాళ్ళ మేడం సైన్ అర్థం కాద్ వేరే మేడం వచ్చినట్టుంది అవునుగా వేరే మేడం వచ్ వస్తుందట అవును మరి ఎందుకు రాలే మి మేడం నీకు చెప్పలేదా అంటే పెళ్ళికి పోయిందట
ఉ ఉహు ఉహు
ఎవరి పెళ్ళికి పోయింది అని అంటె ఏమో ఆమె పెళ్ళేనేమో హ్ అంటుంది.
హ హా ఉమ్
అట్ల పిల్లలతో ఒక ఇది కాకపోతే సతాయిస్తది గోరంగా
ఆ
దక్ ఎక్ బావుందా? ఇంక ఏ చేస్తున్నారు మీ వదిన పాపలు ఎలా ఉన్నారు?
అందరు బానే ఉన్నరు.
ఉహు అది నిద్ర మబ్బు వదిలేసి కొంచెం మాట్లాడు ఇద్దరూ ఈక్వల్ గా మాట్లాడాలి ఉ ఆ ఆన్ అనొద్దు
ఓకే ఓకే నిద్రేం లేదు ఆ సినిమాస్ అవేంజెర్స్ సో వంద్ అప్పుడు చూసిన చుసిన గాని వన్ బై వన్ చూడలేదు ఒకరి తర్వాత ఒకటి ఒకరి తర్వాత ఒకటి ఉంటుది దాంది లింకప్ అయి అట్ల చుల్లె నేను వేరే వేరే ఒకటి తర్వాత ఒకటి ఒకటి వేరేది డిఫరెంట్ డిఫరెంట్ చూసిన ఇప్పుడు యూట్యూబ్ లో చూసి ఒకటి తర్వాత ఒకటి వన్ బై లింక్ అప్ అని చూసి అన్ని మళ్ళా చూస్తున్నా
ఆహా ఇ నేను నిన్న మొన్న స్టార్ట్ చేసా అదే ఈ హార్ట్ బీటా వెబ్ సిరీస్ స్టార్ట్ చేసినా చూడడం
చాలా ఉంటయి మూడు వందల ఎపిసోడ్లు ఉంటై
అవునటే కదా యి టూ త్రీ సిరీస్ ఉన్నట్టున్నాయి
పుడు
ఉమ్ ఇప్పుడంతా ఇపో
నాక్ స్టార్ల కదా చూసేది ఏం ఏం చేస్తున్నా ఎట్లా చూస్తున్నావు హాట్స్టార్ లో డైరెక్ట్ అప్డెస్క్ ఆహా అప్దేస్లుండిలో త చూస్తున్నావా
ఆ అ
ఇప్పుడు దాంట్లో ఉడే ఎక్తై అడ్వర్టైస్మెంట్లు వస్తాయి కదా అట్లానే చూ ఆ ఏడ్స్ వస్తున్నాయి అట్లా చూస్తున్నావు
అట్లనే అట్లనే ఎందుకు
ఫస్ట్ డౌన్లోడ్ చేయాలే డౌన్లోడ్ చేసినంక ఆ డౌన్లోడ్ చేసినాక డేట్ అది వీడియో ఓపెన్ చేసినాక నెట్ ఆఫ్ చేయాలె వీడో ఓపెన్ కాగ్ గానే ఆఫ్జై
ఓకే ఓకే అంత ముందుకి అదే పని చేసేది గానీ ఆ ఇప్పుడు మనం చూసి అమసా పున్నానికి గంతలే నెట్ బాగున్నది అనుకున్నప్పుడు నాలుగైదు డవ్లొ చేస్కొనిపేట్కుంటే
ఫైవ్ జి కాదా
ఆ అవును అడగడం మర్చిపోయినా నాది ఫైవ్ జి ఫోనే బట్ ఎందంటే టూ జీబిఏ వస్తుంది అంటే డేటా అయిపోతుంది
అయిపోతుందంటే సిమ్ అప్డేట్ చెపిచుకో
సిమ్ కూడా అప్డేట్ చేసినా ఇక్కడ చూపిస్తుంది కూడా ఫైవ్ జి అని
ఫైవ్ జి అని చూపిస్తుందా ఫైవ్ జి అని చూపించినాక ఎట్లా పోతది ఒకసారి నువ్వు జియో యాప్ ఓపెన్ చేసి దాంట్లో ఫైవ్ జి
నాకు మెసేజ్ వచ్చింది కదా అన్లిమిటెడ్ ఫైవ్ జి డేటాని పొందాలి అంటే ఫిఫ్టీ వన్ రూపీస్ తోటి ఆ ఏంటి ఇవి చేసుకోండి ఆ ఆడ వేస్సుకోండి అని వచ్చింది మెసేజ్ మరి నేను అంతక ముందుకే టూ డబుల్ నైన్ కి చేసుకుండేది రీచార్జ్ ఇప్పు ఇప్పుడు మొన్న మాసారు త్రీ ఫార్టీ నైన్ చేసిండు
ఆ త్రీ ఫార్టీ నైన్ చేస్తే అన్ టూ నైన్టీ నైన్ కూడా అన్లిమిటెడ్ కానీ అది వన్ పాయింట్ ఫైవ్ వస్తది ఇది టూ జీబీ వస్తది త్రీ ఫార్టీ నైన్ ఏమో టూ జీబీ వస్తది వన్ వన్ పాయిట్ ఫైవ్ అది త్రీ నైన్ టి నైన్ ఏమో వన్ పాయింట్ ఫైవ్ వస్తంది అన్లిమిటెడ్ ఫైవ్ జి
ఆహ్ వన్ పాయింట్ ఫైవ్ ఎందంటే ఫోర్ జి ఏరియా లో వన్ పాయింట్ ఫైవ్ జిబి యూజ్ చేసుకోవాల తే గదా
మనం యూజ్ చేయలేం లే అది ఫైవ్ జి ఫోర్ జి రాదు
మ్ పాల్వెన్
ఇంకొసారి కనెక్షన్స్ చూసుకో ఫైవ్ జి ఉందా ఆటోమేటిక్ నెట్ వర్క్ ఉంద చూసుకోకసారి ఉ
అయితే మొన్న టీవీ కనెక్ట్ చేస్తే వస్తలేదు నెట్ నెట్ అయ్ ఆ అప్పటి వరకు ఫుల్లుగా చూసి టీవీకి కనెక్ట్ చేసుకున్నా సారె చేసిండు గనీ ఆ ఉన్నది నీకు అక్కడ ఫైజి అని చూపిస్తుంది అన్లిమిటెడ్ ఫైజి ని ఇద్యాన అన్నడు
ఆహ ఫైవ్ జి ఫైవ్ జి వొత్తది గానీ నెట్వర్క్ నెట్వర్క్ ఫైజి వొత్తది గాని సిమ్ అప్డేట్ చేపిచ్చుకోవాలి.
కానీ ఈ ఫోన్ లో నాకు తెల్వట్లేదు. ఇనే ఎంత జీబి యూజ్ చేస్తున్నానో అనేసి. ఆ గ డిస్ప్లే కనిపించట్లే వొస్త్ తెలివట్లేదు అది
ఓ కనెక్షన్స్ కి పోవు కనెక్షన్స్ పోయినంక డేయా మంత పెట్టుకోంత అయిపోతాది.
ఆ ఏమో అసల్కి ఈ గొడవెందో అసల్కి
దింట్లో సెట్టింగ్ చేంజ్ ఉంటాయి ఇలా ఆ దింట్ల సెట్టింగ్స్ చేంజ్ ఉంటాయ్
ఆ అదే కొంచెం డిఫరెంట్ గానే ఉంది సెట్టింగ్స్ అందుక్ చెం కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది.
ఉ
ఉ నీదేం ఫోను
నా వివో వివో వి టోన్టీ నైన్
ట్వంటీ నైన్ ఓకే ఉమ్ నిద్ర ఇంకా జరిపోలేదా ఒకటే ఆవులింపులు తీస్తున్నావ్.
హ లేదు
సరే
డ్యూటీ కి పోయింద్
ఇయాల బుధవారమేమో
ఆ
ఊ ఇంకా త్రిషు కి ఇ గో చిన్న దానికి గుడా ఏపీయ్యాలే వన్ అండ్ ఆఫ్ ది ఇంక్ ఇంక ఉంది. టైం గాని ఉహు వన్ అండ్ ఆఫ్ ది చాలా డేంజర్ గ ఉంటది
ఆ ఫీవర్ వొస్తది. టు త్రి డేస్ కి ఫీవర్ వొస్తది.
ఉ రీతు అప్ పెద్దదైనప్పుతే ఉమ్
మొత్తం ప్రిపరేషన్ లో ఉంచి మనం ఉండే సూదేపియాల ఏ వస్తది ఓకే ఫైన్ అన్నట్టు మమ్మీన మమ్మీనే వల్ వొద్ పిలుసుకొలు
హ్మ్
ఉమ్ ఎపిచ్చుకోవాలి
ఇగ అట్లే ఇగ వాగ్ వ్యాక్సిన్ అంటే కొంచెం భయమయితది. వాళ్ళకన్నా ఎక్కువ మనకే పెయిన్స్ ఉంటాయి.
ఆ నాప్పుడు గుడా బూస్టర్లు ఉన్నాయ్ నేన్ షాక్ నాప్పుడు గుడా బూస్టర్ సూదుంది
ఉంటాయి ఎందుకు ఉండవ్ నువ్వు పెద్ద ఎం నైన్టీన్ ఎయిటీన్ లో పుట్టావా నైన్టీన్ ల పుట్టావా
నైన్టీన్
మ్మ్ మరెందుకుండవ్ నైన్ టీన్ టు థౌసండ్ రా
నువా
నువ్వు
ఉమ్మ్ టూతౌసండ్ ఎయిట్
పిచ్చోడా
ఉమ్మ్ ఉ
ఉమ్మ్
టూ తౌ